నీ కన్నా భయమే హలో
హాయ్ అండి
హాయ్ ఏం లేదండి ఇప్పుడే తిన్నాము తిన్నారా మీరు
హా తిన్నామండి
ఎం
మాది బీరకాయ
బీరకాయనా మాది బెండకాయ అండి
ఓకే ఏం చేస్తున్నారు
ఫ్రై చేసారా లేకపోతే పులుసు చేసారా
పప్పు అండి పప్పు పప్పులు వేస్తూ తింటామండి బెండకాయ కాద బీరకాయ మాది మీరు ఏలా చేశారు అండి
మేము ఫ్రై చేస్తామండి కాని అప్పుడప్పుడు పులుసు తింటాం మా డాడీకి పులుసు ఇష్టం హలో మేము పులుసు ఏ ఎక్కువ తినమండి
ఓకే
ఆ మా డాడీకి ఇష్టం
వెదర్ చాలా కూలుకులుగా ఉందండి ఇవాళ
అవునండి మెన్నటి వరకు ఎండలు ఫుల్లు కొడుతుండే ఇప్పుడు ఈ మధ్య ఇంకా ఒక సిక్స్ డేస్ వరకు ఇట్లానే ఉంటాయి అంట
అవునా
హు ఇగ మార్నింగ్ నుండి ఫుల్ వర్షం వస్తుంది అసలు
మాకు కూడా అండి అసలు మార్నింగ్ నుంచి లైట్ గా తగ్గింది ఇప్పుడు లైట్ గా చినుకులు వస్తునయి డ్రాప్ డ్రాప్స్
అవునా
మీ సైడ్ అండి
మాకు ఇప్పుడు కొంచెం తగ్గినట్టే ఉంది కాని ఇంకా మొత్తం చీకటిగా మబ్బు మబ్బే ఉంది ఇప్పుడు ఇంకా టైం త్రీ అవుతుంది ఆఫ్టర్నూన్ నుండి ఇక్కటి ఎండ అసలు లేదు మబ్బు మబ్బు చీక కటిగా ఉందండి
ఉ
ఎందుకు అసలు ఇట్లా వెదర్స్ ఇట్లా అయితున్నాయి ఎండకాలంలో ఎండలు లేవు
మనము అడ మనమంటే మీరు మేం కాదండి మనం జనాలు ప్రజలు అంటే మనం చెట్లు నరికేయడం వలన నాకు లేదు కదా
ఆహా అది కూడా కరెక్టే అండి ఇప్పుడు చెట్లన్నీ నరికేసి ఇల్లులు కట్టుకుంటున్నాం
ఉ
దాని వల్ల వాత తవర్ నుంచి చేంజ్ అస్తుంది
అ
ఎండాకాలంలో వర్షకోడ్ తున్నాయి వర్షకాలంలో చలి పెడుతుంది చలికాలంలో ఎండ కోడుతుంది
మొన్నటి వరకు చలికాలం అనేది ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది మొన్న చలికాలంలో ఏమో ఎండలు కొట్టినయి ఇప్పుడు ఎండాకాలం వస్ వస్తుందంటే వర్షం వస్తుంది ఏది కరెక్ట్ టైంకి
అవునండి
హలో ఆ ఇప్పుడు కొంచెం వినిపిస్తుందండి ఎంతసేపు నాయిస్ అస్తుండే మీరు కొంచెం ఏం డిస్టర్బెన్స్ లేని చోట రండి
హ లేదండి పక్ పక్క వాళ్ళు అక్కడ మా మా పక్కన ఉంటారు కదా రెంటర్స్ వాళ్ళ బాబులు చిన్న పెద్దలు అందరు వాళ్ళ వల్ల కొంచెం అట్లా డిస్టర్బెన్స్ గా ఉంది మనమే మంచి ఏ చిన్నపిల్ల కదా ఏం చేయలేం కదా
అవునండి అయితే ఇప్పుడు ఈ చెట్లు నరికేయడం వ ల్ల వాతావరణం మార్పు వస్తుంది అంటున్నారు కదా
ఉ బిల్డింగ్లన్ని కట్టేస్తున్నారు చెట్లు లేకుండా చేస్తున్నారు మన ఆక్సిజన్ ఎంతలో టూ థౌసండ్ ఫిఫ్టీ వరకు మ ఆక్సిజన్ మనం కొనుక్కోవడం అస్తది సిలిండర్ పెట్టుకొని తిరగాలి గాలి కూడా కొనుకుంటాం హ్మ్ ఎస్
ఎవరిది వాళ్ళు సిలిండర్ ఎనక బ్యాగ్ కట్టుకొని తిరుగుతా ఉండే రోజులు వస్తాయండి
ఆ అవునవును
ఇప్పుడు మళ్ళ ఇక్ టైం గాని టైం కీ ఎండలు, వర్షం, ఇట్లా రావ.
ఈ టైమ్ లో ఫుల్ల్ ఎండ్లు కొడుతుండే అండి యాక్చువల్లీ ఆ
ఈ ఆరోగ్య సమస్యలు మన టైం లేని టైంకిి వైరస్లు వస్తా ఉంటాయి హాస్పటల్స్ ఇవన్నీ తిరగాల్సిన వాట పరిస్థల్తొస్తది
ఊఉ
మీ పిల్లలు ఇప్పుడు హెల్త్ ఓకేనా అండి మరి
ఆ ఓకే అండి కానీ, తినరండి అసలు వీక్ గా ఉంటడు. అ బాబు
ఎందుకు ఇది మన పోషకాహారాలు ఏమన్నా తినిపియచ్చు కదా
అన్నీ పెడతమని తినడు, ఫ్రై చేయందంటూ ఉండదు.
ఊహు అదీ ఇది చూపెట్టు అప్పట్లా మనకి ఎట్లా తినిపిచ్చేవాళ్ళండి మన
ఇప్పుడు జనరేషన్ వేరు గదా అండీ, అలాన్ జనరేషన్ ఇప్పుడు అస్సలేదండి అప్పట్లో. ఫుల్ల్ మంది ఉండేవాళ్ళు ఎట్ల నేసి మెయింటైన్ చేసేవారో ఏమో అండి, ఒక్క తోటి సరిపోతలేదండి ఈ విజన్. పేషన్లైతే అ నేనని గాదు ప్రతి ఒక్క అమ్మ ప పేరెంట్స్ ఇక్కనే స్ట్రగుల్ అవు తిన్న బాగా ఒక్కవళనే కావట్లేదు అప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, అవి ఉండేవి, చూసుకునే వాళ్ళు. వాళ్ చిన్న పిల్లలు వదిలేసి మరి పనికి వెళ్లేవా. అలంట అప్పట్లో తని ఇప్పుడు ఒక బాబుకి కేర్ టేకర్ పెడుతున్నారు ఆ చూసుకున్నారు లేదా ఇంట్లో అండిపో తున్నారు అయినా గానీ, పిల్లలు అసలు మాట వినట్లేదు ఏం లేదు. మొత్తం ఫుల్ యాక్టివ్ గా ఉన్నారు, ఇలానే డల్లు గానే ఉన్నారు ఇట్లానే. ఏం చెప్పలేం పరిస్థితి అస్సలు మాట వినరు, అన్నం తినరు, సతాయిస్తర్ అసల్.
లో ఉన్నట్టు ఇప్పుడు గూడా ఉండొచ్చు గదా అందరు ప
అలా ఉండదండి ఒక మాట్లు పడరు ఇప్పుడ్దిప్పుడే సపోజ్ చూసుకోండి మా సిస్టర్ మేము ఉండమండి. ఒక మాటంటే వడరు ఐపాయ్ అలాంటిది వేరే ర్ వేరే వాళ్ళ ఫ్యామిలీకి ఎళ్ళి మనం ఉంటం అనుకో ఎంతసేపని ఓపికె వడతం, ఓ ఓపిక సహనం ఉండది కదండి ఎవరికైనా.
అది గూడా కరెక్టే గాని అప్పట్లో ఎలా ఉండే వాళ్ళు, సర్దుకుపోయేవాళ్ళు, ఈ ఆ సర్దుకపోవడం అనేది. ఇప్పుడు ఉండట్లేదు అసలు
ఊమ్ అవునండి ట్రై చెయాలె అట్లా అయిన మాక్ పెద్ద జాయింట్ ఫ్యామిలీ లేదండి మాకు, మా చిన్న నెటివ్స్. ఫ్యామిలీ మాది
అందుకేనే జాయింట్ ఫ్యామిలీలో ఉంటే, మీ పాపని ఎవరైనా చూసుకుంటారూ కదా తినిపిస్.
అంటే నమ్మకం లేదండి అట్లా చూయిస్తరని ఇప్పుడు, ఆ రోజులో ఉండే గాని ఈ రోజులో లేదండి.
మీ వాళ్ళ మీద మీకు నమ్మకం లేకపోవడం ఏంటి
ఆ అట్లా ఉన్నాయి పరిస్థితులు ఏం చేసం
అవునండి అది గూడా కరెక్టే, మా ఇంటి పక్కవాన్నే మేమనే గాదు ఇగ మేమంట. ఉమ్మడి కుటుంబం ఉన్నంగనే మా చుట్టుపక్కల, మా వాడా మొత్తం, అందరు జాబ్. ల కోసం అచ్చి ఇట్లా ఉండేవాళ్ళా, అసలు మళ్ళ మెయిన్గా వేరే వేరుగా ఉండడానికి కారణం. జాబ్ లే గదండి ట్రాన్స్ఫర్ వల్లా వెళ్తా ఉంటరు
అవునండీ, షిఫ్ట్ లు అయితే అటు సామాన్ షిఫ్ట్ చేయడం ఇవే అయితయ్ ఇంక
ఇలా వేరు వేరు ప్లేసెస్ లో వెళ్ళబట్టి అక్కో, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క సాంప్రదాయం ఉ. ఉంటది మళ్ళా అంటే
అవునండి వాళ్ళ ప్రాంతాన్న బ ట్టి వాళ్ళ ఆచారాల బట్టి మనం గూడా మార్స్ ఉంటది.
తుందా మరి వర్షం అటువైపు
ఆ ఇప్పుడు లేదండి కొ తగ్గింది
అస్సలు మాకు తగ్గింది గాని సూర్యుడా ఎప్పుడు వస్తావ్ అనే మేము ఎదురు చూస్ సు ఉంటామండి ఇంకా వస్తే గిట్ట సూర్యుడు మొత్తము ఎండ మొత్తం ఒక్కసారె ఇచ్చేస్తాడు
అవునండి ఈ అసలు యాక్చువల్లీ ఈ టైమ్ లో అయితే ఫుల్ ఎండా ఉండేది ఈట్ సీజన్ ఉగాది శ్రీరామనవమి అంటే కాళ్లు గాలే టిక్ల
అవునండి మన శివరాత్రి అప్పుడే శివ శివ అని చలి ఎళ్ళిపోతది
ఆ... ఉ
అలాంటిది ఇంకా ఇట్లానే ఉంది నాకు తెల్సి ఎండాకాలం స్టార్ట్ అంటే ముందు ఇట్ల వస్తాయిండి నేను ఎన్నో ఇయర్స్ గా అబ్జర్వ్ జేస్తున్నా
కానీ ఈ సీజన్ లో ఎప్పుడు రలేదండి ఇ ఉగాది టైమ్ లో అయితే
అవునా ఏమో అండి అది గూడా
వేరే వేరే టైమ్ లో వచ్చాయేమో గాని ఉగాది టైమ్ లో మాత్రం ఈ శ్రీరానవమ్ లో అస్సలు రాలేదు
హ్మ్ అవునండి కా కాక ఇంకా మీరు శ్రీరామనవమికి ఎట్లా జరుపుకుంటున్నారు
హ్మ్ చాలా బాగా సెలబ్రెట్ చేస్తాం రాముల వారి కళ్యాణం అంటే చాలా ఇష్టం మాకు కు టెంపుల్కెళ్తాం పొద్దుగాల ఆ వెళ్తామండి మీరు ఎళ్తారా అండి
ఎవ్రీ ఇయర్ ఎళ్తారా మీరు
హా వెళ్తామండి కంపల్సారి ఎక ఉకెకూ ఒకవేళ వీళ్లు గాకపోతే మనం విలేజ్ లో ఉంటే ఎక్కడంట అక్కడ కళ్యాణం రామ వారి కళ్యాణం అక్కడన్నా దర్శనం చేయిచుకుంటాం
ఆ మేము ఎవ్రీ ఇయర్ వెళ్తాం ఎళ్దాం అనుకుంటున్నాం గాని కావట్లేదు ఈసారి వెళ్ళాలి అనుకుంటున్నాం
అవునా ఓకే వెళ్ళండి చాలా సంతోషం హలో
ఆ వినిపిస్తుందా
ఆ వినిపిస్తుందండి ఏం జె వెళ్తారాండి ర భద్రాచలం మీరు
ఈసారి వెళ్దాం అనుకుంటున్నాం ఇగ చూడాలి మరి దేవుని దయ ఏమవుతదో
హ్మ్ వెళ్ళండి పర్లేదు చాలా శుభాలు జరుగుతాయండి
అవునండి అందరంటారు వెళ్ళాలని
హ్మ్ మీరు ఎళ్తారా అండి ప్రతి ఇయర్ ఇట్ల టెంపుల్కి
ఆ ఇక్కడ మా ఇక్కడ మా ఇంటి దగ్గర లోకల్ టెంపుల్ కి ఎళ్తామండి
అవునా భద్రచలం ఎప్పుడు ఎళ్ళలేదా
ఆ భద్రచలం ఇంకెప్పుడు ఎళ్ళలేదు అనుకుంటూ ఉంటాం ఎప్పుడు గానీ ఎప్పుడు వెళ్ళలేదు ఇగ ఇక్కడ టెంపుల్ దగ్గరికి ఎళ్తాం ఎప్పుడు
హ్మ్ నేను కూడా వీలుగానప్పుడు ఇగా ప్రత్యేకంగా వెల్కమ్ ఒకవేళ ఇలుగానప్పుడు మన విలేజ్లో ఉంటాయ్ కదా కళ్యాణం అక్కడికి ఎళ్తే దర్శించుకుని వస్తాం
అవునండి అక్కడ కూడా చాలా మంది ఉంటారు అసలు అక్కడ భద్రాచలంలో ఉన్నట్టే ఉంటారు అక్కడ కూడా
అవునండి ఫుల్ రష్ ఉంటది అసలు ప్లేస్ ఉండదు అసలు కూర్చోడానికి గూడ
అవును అది అసలు చూడడమే ఎంత గొప్ప అక్కడ అసలు
అవునండి క సరే అండి మరి ఓకేనా బాయ్
కనీ భయి